అ అండి ఏం లేదండి. ఖాళీగా కూసున్నా
ప ఆ ఇంకేం పనులు చేయలేద
ఇంకేం జయదండి చెయ్యాలి టైం అయిత్ తదిమా నాలుగు ఏ చేయాలి నిమ్మలంగా
సెయ్యాలి గా
హ్మ్ అహ్ అవునండి. మాకు ఎండ కొట్ట్ కుండనే గాల్లో వస్తదండి మా కెళ్ళి
ఆమ్మా
హ్మ్
ఎలా అంటే ఈ రెం మూడు రోజుల్లో వర్షం పడుతుదని సెల్లులు చెప్తుందండి వడుత వర్షం పడుతది కావచ్చండి
అవును మొన్న కూడా చినుకులు పడ్డాయిను ఉట్టి నార్మల్గా చినుకులు వడ్డాయి పోయినాయి మెడారం కాడ గున్నట గా మొన్నట్ల బాగా వానగొట్టిండట అసలు గాల్దుమ్ము బాగా వాన గొట్టిందటా ఊ మా పిన్ని వాళ్ళు చెప్పిర్రు
అవునా
ఏం జేత్ తారండింక ఎవురో వచ్చిరటును గా అయ్యో ఎవరు వాడేసిర్రు ను డ్రెస్స్ ఏసుకుంట వేరే, వేసుకోపో మ రాంగనే ఎంజెస్నవ్ మావొడు ఈ ఆ డ్రెస్స్ ఎం ఇప్పలేదు స్కూల్ డస్సు
ఇని ఫామ
డ్రెస్స్ ఇప్పలే డెస్సేంజ్ చేసుకుంటాంటా, ఈ స్సానం పోజే టైం కూ డెస్సేంజెస్ ఫల్ రెడి ఈట
ఆ హ్ ఇ పిల్లలు ఉన్నకాడ బొచ్చడు బ ఇట్లైతే అవి వింనలేక మనం చవాలిగ
ఆ అ గోరంగ అంటే గోరంగ అంటయ్
ఉ కాలిగుంనం అంట్రరు యనీ ఇంట్లో పనిలే ఎవళికి ఏర్పాడవ్ చేస్సానికి
ఓమ్ కాపోత్తే ఇంట్లో వనులే ఇంటికాడ ఇంటికాడ ఇంగాని నాకు అది నలువనొత్తాంది నో
ఉ ఇక ఉ
మీస్
మా ఊళ్ళో ఏం పండియరండి ఒక తోట ఆ తప్ప ఏమండిరు ఇట చేన్ ల్లల ఇట్లా బొబ్బరి ఇట్ల ఏసుకుంటారు అంటే పత్తి చేన్ ల్లల ఆడోటి ఆడోటి, ఆడోటి ఆడోటి, పువ్వుంటలు పోతే పత్తి పెట్టినప్పుడు ఆడ బొబ్బార్లు గిట్ల లేకుండె కందులు ఇట్ల ఏసుకుంటరండి. మీ సైడండి. అ
మా సైడు మా సైడు పల్ ఇట్ల ఎప్తరండి ఎవరో ఒకరు ఎప్తరు. మా అమ్మ వాళ్ళ సైడ్ మామ్మొళ్ళు ఏసిర్రండి పల్లి సేను అ చక్కర్ ఇత్తవు, మాఅమ్మ వాళ్ళు ఏసిరు అమ్ము
అంటే ఎట్ల పెట్టారండి ఫస్ట్ పా పల్లి చేని
ఇదో మిచ్చి, ఇత్తిచ్చర ది ఇత్తర
ఉ
చబ్ది సిత్తరు ఒ ప్పయి కావాల్ నాకు మా ఒళ్ళకు అట్టలేసి మామూ మామూలుగా సదివిచ్చినా పొప్పడికాయ పొప్పాయి పొప్పాయి అంటారు.
అజ్జి మా పాపకు అంత దుబ్బ మొహన్ని పూసాడు మా బావ వాళ్ళ ఆళ్ళ బావమర్ది.
అవునా.
ఉమ్ ఆనికి ఏడ పని ఉండదు.
హ హుహ్
ఫోటోలు తీపిస్తే ఎజబెడతడిగా
ఉమ్ ఏంటది. ఒక్కరోజు అని నేనెందుకు అన్నా.
ఓ
అవునా అన్నా. ఆ పోయింది ఈమె. పల్లిష్
కవ్
అది పోయినందుకే గోరంగా ఫీల్ అయినవుతి నువ్వు. మీకైతే పోతవు కానీ మాకు ఎప్పుడైనా ఇంటికాడా వచ్చినావా తీసినావా అని అంటే అట్లుంటది మరి అయినే అసలు చేసింది ఆడ ఏం లేదు. మా పిన్ని పోతే మా పిన్ని ఒక్కతే ఉన్నదని పోయిన ఎమ్మటి. ఆ గాలికి ఆ స్మెల్లుకు దెబ్బకు తలకాయ నొచ్చింది నాకు అసలు. ఉమ్ ఆరోజు ఎట్లా అయింది చూసినవుగా ఇంటికి వచ్చినంక.
ఎం చేస్తున్నారండి.
మా మామకి ఒకటి పుచ్చకాయ అదే పొప్పాయ కోసి ఇచ్చిన నేను ఒకటి తింటాన. మీరేం చెత్తార్రు.
ఏం లేదండి మాకు మేకల దొడ్డుంటది. మేకల దొడ్లో కూసున్నామండి. ఫోన్ మాట్లాడుతాన్న మీతోని.
ఉమ్
అవునా గొడ్లు, మేకలు ఏం లేవండి మీకు.
నాకు ఒక బర్రె ఉందండి. గొడ్లు, మేకలు గిట్ల ఏవీ లేవు. మీకున్నయా?
మాకు నాలుగు కుక్కలు ఉన్నయి. నాలుగు బర్రెలు ఉన్నయి. చి నాలుగు ఆవులు
చుక్కగులు నయా
ఆ అ కుక్కర్ అ వేరేట గిజర్ కూడా బయటకి వచ్చేట్టదా కుక్కరు
హమ్
ఇంకేమున్నాయి నాలుగు వేహికలు ఉన్నాయి నాలు నాలుగు వాళ్ళు ఉన్నాయి
హా హా
ఇది అవికాద బ కుక్కర్ కనం పెయట్టాలాలు చావాలి క వా బా విశ్వాసత ఉంటాయి గారి మక్కలు చేని కావలు ఉంటావి
అ మీ బాగుంటది మీసయి
హమ్
బాగానే ఉంటందా
హమ్ ఓ ఆజలో అవాళ్లకే ఏ
కుూబ్ కాలని శికార గలాబతే మరాంటి ఉంటంట
యాదవ హే అయ్య వార్నూర్కిదలా అ
ఏమండి
అవి మాట్లాడుకోద్దుల్లాలాటడా
ఏమీ అంటారు
ఏవవళ ఏవిన్నా
అన్దు వారా
దవా హే హా హమ్ ఎప్పుడు పోతే ఇంకా ఫోటో చలవడదు మొత్తం ఏలే అరే బ కుక్కలు వషేరి కావాలిగా వస్తాయంండి
అంతేరా అ
కావలు కాతే వాళ్తల్ కావలు కాత ఇంటి ముర వల జమ్మూ రతే వాపు ఇద్ద కు మా పెద్ద కుక్క తల్లి కుక్క ఒకళ గరిచద్దాండి మా ఇంటి పిల్ల అంటే ఇప్పుడు ఈనంది కుక్క పిల్లల్ని ఇట్ల పోతా అనేసి కరిచింది అప్పుడు
అవును మరి ఏమన్నా అయితే ఇంజక్షన్ ఎయిన్చుకోపోయరు మరి
హుమ్
ఏ ఇప్పుడు అట్లనే ఎత్తవా ఆ మరీ ఒక్కదంట్లో పట్టయిగా మేమైతే చెప్పు మీకయితే మీ ఫ్యాన్ అయితే వేరే పనైతే అసలు చేయనే చేయకపోతివి ఇబ్బంది తోటి చేతన్నవ్ కదా నన్నొకదానే తిడతవా అన్ని ఒకటే వస్తాయ్ తీసిన జీడుకి ఒకరిసారి పట్టుకున్నాదది
పొట్టీ
సిద్ధగా భత పట్కోబోరా సిద్ధు బత వాట్కోబ తాతగజ జితాన బత బట్కోబ లోపలా ఇంట్లా
ఆ ఏలే లాగు
హలో ఏ ఇంట్లో కదా సంచి పటుక పో అంటే నువ్వు ఏదనుకుంట వస్తానవ్ హలో
ఆ
ఆ ఇంటి ముందు మా సార్ వచ్చిండు ఆయన మాట్లాడినిడు కాస్ అంతే సప్పలే చెకుండా అసలుకే వద్దంట చెడు మాట్లాడడంవసరం అదే
హ అ అవు అయతేగంద సిరుబచందంది ఏ పాప బట్టలుక్బట్ర అలా ఆడతడి ఓతాది మాైటి ము కూడా అందరి పిల్లగల్లోత్ ఉండదు వాళ్ళు ప్రార్ధనకి పోతారు
ఆహా
ఉ కొ పడ్త వన్నవ పెద్దవే
పెద్ద చిన్న నడుతులే
జిడ్ డ ఆడుతుది బాద్రల్ ఆడ్రల్ స్తోది అవే
ఆహా
ది కుట్ట్టేది
ఉ
అవు
మీ అత్తమ్మ లేదా
ఉ లేదు
చేత్తద్ పనీ
లేదు అట్లాట్లాగా
ఆ అన మాట్కుంటదమ్ మరి
కోష్మా పబతే పరుఖరాబాయి పూసుకంట ఎన్ని వచ్చి నఅది పోస్ సే నచ్చ రోజు పోతే మూడు రోజులు అయితంది గర గప్పకి చెస్త ఉ చూడు చెప్పండి ఇంకా
ఇంకా మీరే చెప్పాలండి మకాడ ఏ ఉండేది మా అమ్మ వాళ్ళు పలిసనిసిర కాయ అమ్ముదామని ఉతారు ఎవరైనా కొంటారా అని చాలా ఎవరైనా మూడు బస్స పోయినాయి ఇంకెవరికి తెల్వదు చేప్ తాను అమ్మ వాళ్ళు అక్కడనే చెప్తారండగా నీట్ డబ్బులు కావాల అన్నట్టు అడుగుదాం అని ఆ మా అమ్మ లేదండి ఇంకా టైమ్ పడత
హ్మ్మ్ లేదు భాష ఏం కాదండి
మా ఫ్రెండ్ వాళ్ళు కూడా కొంటాం అన్నారు ఒకసారి అడిగి తెలుసుకోండి వాళ్ళు మీ సైడ్
అవునండి
ఆ మరి అడిగి తెలుసుకుంటే మీకు కూడా కన్ఫామ్ అవుతుంది కదండీ